వినిపిస్తుందా వినిపిస్తు ఏం చేస్తున్నార అండి
మెరెమ్ చెస్తున్నారు
మేము యోగా చేసి వచ్చినాం అనమాట మీరు చేస్తారా అండి యోగాలు ఎక్సర్సైజ్లు
వ్వేలా చెయమండి మీరు చేస్తారా
ఆ మేము చేస్తామండి మాకు మా స్నేహితుడు ఉంటాడు అనమాట ఆయన మాకు చెప్పిడు ఇట్లా చెయాలి అట్లా చేస్తే మంచిగా అవుతది నీకు నువ్వు మెడిటేషన్ చేయడం వల్ల న బ్రెయిన్ మంచి ఉంటది అది ఇదని చెప్తార అన్నమాట
అవునా అండి
మీరు కూడా చెయ్యండి మా ఇంట్లో అన్ని కష్టాలే అండి నష్టాలి అందుకే నేను కొంచెం ప్రశాంతత కోసం యోగా చేస్తాన అన్నమాట నా స్నేహితుడ ప్రాణమ పిత్రుదండి
ఆయన నేర్పించడా అండి మీకు
అవునండి ఆయన నేర్పడం వల్లనే నేను ఇట్లా బాగుపడ్డా అండి అవునండి మీరు అన్నంతిన్నారా అన్నం తిన్నారా అండి తిన్ తిన్నా అంటే తి తిన్నామండి ఇడ్లీ చేసిరనమా మా ఇ అట్లా మీరేం చేేసుకున్నారు మరి ఇలా
నేను మీ ఇలా హెల్త్ కాన్షియస్ చేసి అంత కాదు క అండి మేము మ్యాగీ తిన్నాం
నాకి ఇష్టం చెప్ప
మ్యాగి ఇరది మ్యాగి నీలు అళ్ళ మ్యాగీ నడుల్ వేసి వేస్తారండి మసాలా వేసుకోవాలి
అవునండి నా నాకే గ్గి ఇట్లాంటి వంటలు రావండి కొత్త కొత్త త్త వంటలు మీరు నేర్పిస్తారా అండి మీ ఇంట్లో మీ అమ్మ మీ ఇంట్లో వాళ్ళని నాకు నేర్పియమని చెప్పండి ఇట్లా వంటాల ఒక రెండు రోజులు వచ్చి నేర్చుకుంటా
చైత్ర అండి
ఆ ఏం పర్లేదండి మా అమ్మగారు చదువుకోవడానికి నేర్చుకోవడానికి పైసలు ఇస్తారు ఇట్లే ఏమన్నరు
ఎంత పైసలు ఇస్తారు
ఎంత అంటే మళ్ళీ అత్తగారింటికి పోతే నన్ను తిడతారు కదా అండి మీ అమ్మ ఏం నేర్పిలేద అది అని అంటారు అందుకే ముందే నేర్చుకుందాం అనుకుంటున్నా అనమాట
హ ఇలాంటి వాళ్ళ రావాలండి అందరికి
అవునా అండి అ నా మా ఇంట్లోద కూలి పని కాదండి మాన అసలే మా ఇంట్లో పొలం పనికి పోతారన్నమాట మీరు వెళ్తారా అండి అసలు పొలం పనికి
పోలం పనికా పోలం పని మేము కంటే మ మాకు మేమంతా ఆస్ తీయట్లేదు మాకు పొలం పని పోయంత మేం బీద
ఆ మేము కూడా బీదోలం కాబట్టి పొలం పని చేసుకొని బతుకుతమ్మండి రోజు ఇ ఐదు వందలు కూలికిపోతాము మాకు లేదు పక్కన వాళ్ళకు ఉంటే వాళ్ళది మేము చేసాం అన్నమాట మాకు రోజుకి ఐదు వందల లె ఇద్దరు మా అమ్మకి మా నాన్నకి నాకు మా అక్కయ్యకి మా చెల్లకి మీరు కూడా వస్తా అంటే చెప్పండి పొలం పని చూపిస్తామరి మా ఊర్లా అయోగ్య ఇట్లా దీర్ఘ మంచి కోడలే ఏడతుదండి మీ ఇంటికి
ఎందుకండి మంచి ఒకరు మేము బతకచ్చు కోడలు మీద ఎందుకు
అట్లా అని పెళ్లి చేసుకోకపోతే సన్యాసం చేస్తారా అండి మరి మీరు
ఆ అంతేగా అండి
అయ్యో
అంటే అలానే ఉంటా అయిపోతా వేరే వేరే దారులు కూడా ఉంటాయి కదా సన్యాసమంటే
అవునులేండి మీరు చాలా గొప్ప వాళ్ళ అండి
నీ ఎంత ఆగలేండి
అవునండి నాకు తెలుస్తుంది ఇప్పుడే
ఉ ఇంకా ఏం తిన్నారంండి
ఏమంటే మా ఇంట్లా నైట్ అన్న ముందండి ఓన్లీ పెరుగన్నమే తిన్న ఉలిగడ్డలు పచ్చిమిరకాయలు వసుకొని సూపర్ ఉంది మంచిగా ఉంటదండి మీరు తినండి ఎప్పుడైనా సద్దన్నమో పెరుగన్నమో అంటే సరండి మాకు
కాదు ఏమో అంటారు దాన్ని తెలుగులో
తెలివద అండి నాకు మాకైతే మా దగ్గర పెరుగన్నాం అంటార అనమాట
పెరుగన్న నైస్ బాగుంది
ఆ బాగుంటదండి మీరు మీరు కూడా తినండి చాలా బాగుంటంది అడి మాకు బీదోలం అని చెప్పాను కదం రోజకి ఐదు వందల కూలి అని కద అంటే మా ఇంట్లో నేను అన్నం మిగిలింది పారే బుద్ధి కాదనమాట అంటే మేము సంపాదిస్తాం కదండి మాకు తెలుసు మీరు వే మీరు పారేస్తారు కదండి మ్యాగీ మిగిలితే ఎందుకంటే మీకు ఎందుకు అంత తి తింటారా అండి ఎక్కువ తినకండి
అన్నం పరబ్రహ్మస్వరూపం మాకు మ్యాగీ పరబ్రహ్మ స్వరూపం
అవునా అండి నాకు తెలియదండి ఈ సారి మా నాన్నగారుని ఎప్పుడైనా బయటికి అంగడికి పోయినప్పుడు అప్పుడు తెమ్మంటలేేనండి అంగడి అంటే మా ఇంటి దగ్గర వారం వారంకి ఒక సారి పెడతారనమాట కూరగాయలు అక్కడ కొనుక్కోవచ్చు
అక్కడ ఓన్లీ కూరగాయలు దొరుకుతాయి అండి మ్యాగీ దొరకదు
షాప్ కూడా ఉంటుదండి మేము చికెన్ మసాలా గవి గీవి కొనుక్కుంటా మండి
కిరాణా షాప్ అంగడి ఉన్న రోజే పోవాలా నార్మల్ డేస్ పోవచ్చా
అది మాకు ఉండదండి ఆయన మాకు తెలిసిన ఆయన అంగటి రోజు రండమ్మ అన్ని కొనుక్కోవచ్చు మళ్ళ ఊకె ఏమొస్తారు మీరు పని పోయేటోళు అని అంటారు అండి
అంగడి రోజు అగో దొరుకుతాయా
అవును అండి మాకు తెలిసిన వాళ్ళే సగం ఫ్రీగా ఇస్తారు అనమాట మా ఇంట్లో కూరగాయలు అన్నీ వాళ్ళే తీసుకుపోతారు అనమాట ఇంట్లో చెట్లు
ఉ నీకు చదువు ఓ గీదిగో ఏం లేదా అండి
కూలి పనికిపోతున్నాం అండి మీరు మీరు చదువుకుంటున్నారా అండి
చదువుకోవాల్సిన అవసరం లేదు అండి
ఎందుకంటే మీకు ఫుల్ కోట్లు ఉన్నాయి కాబట్టి అండి మీకు ఓకే ఒక ఆమె ఎదురుకట్నం ఇస్తుది కదాండి నాకు తెలుసా అండి
ఉఊ ఇస్తే బాగుండవు
ఎంత బాగుందో అంటరా ఊహ
ఒక్క కోటి రెండు కోట్లు ఇస్తే
అబ్బ చాల అండి అయితే నేను ఒక అమ్మాయిని చూడాలండి మా ఊర్లో కో
వద్దాండి కొమటూలోయి వద్దాం కొమట ఎవ్వరొద్దు
ఎందుక వద్దండి మా ఇంటికాడ ఒక పిల్ల్లో ఉంటది చూపిస్తాను మీకు
ఇంటికడన
అంటే వాళ్ళు కొంచెం బాగానే ఉన్నోళ్ళ అనమాట ఆ వాళ్ళ కూలం కూడా మంచి పెద్ద కూలమే
పిల్లల వద్ద పెద్దలు కావాలి పిల్లలద్ద పెద్ద కావాలి
పెద్దోళ్ళ వద్దా
పిల్లద్దళ్లు కావాలం
అలా పిల్లల వద్దు కానీ పెద్దోళ్ళు కావాల అండి మీకు గట్ల కాదండి మీరు గట్ల మాట్లాడొద్దండి ఇలాంటి విషయాలు అవు మధ్యాహ్నం ఏం వండుకుం న్నారాండి మరి మీ ఇంట్లో
ఏముండదు అన్నం కూర
అదే అండి మరి మాకు తెలియవదుండి మ మన్నం కూూర అనుకోవాలి బిర్యానీ అనుకున్నాం అండి మరి అ మరి మీకు ఏం పనండి ఇట్లా వండుకోవచ్చు కదండి మరి మధ్యాహ్నంకి ఇప్పటి నుంచి
ఆర్టిస్ట్ మాస్టర్ ఇంటర్వ్యూ చూస్తున్నాను నేను
ఆ
రాగష్ మాస్తర్ తె చండ నకు
తెలియదండి అయన ఎవరో గొప్ప వాళ్ళేనా అండి తెలియదండి నాకు అలాంటి అన్నీ అబ్ పవండి నా ఫోన్లలా చూడన అనమాట అవన్నీ
ఆవేశం స్టార్ నరేష్ తెలుసా
తెలియదండి ఎందుకండి ఏమనా మీ చుట్టాలా అండి వాళ్ళు
చుట్టాలు కాదు ఫ్యాన్స్ మేము వాళ్ళకి
అవునా అండి మీకు మీరు మీరు ఫ్యాన్లు అయితే మేము లైట్ల అండి మా ఊర్లో లైట్లు ఉన్నాయ అనమాట
ఏసీలు లేవ మీ ఇంట్లో
ఉన్నదండి కానీ మేము చాలా బీదోలం అని చెప్పినా కదండి అయితే కిరాయికి తెచ్చుకున్నాం ఏసీకిి రాయికి ఇచ్చి రెండు ఒక రెండు నెలలకి రెండు వేలు కట్ట
రెండో నెల ఇక రెండో వేలు కడుతున్నా అంటే బీదాలు ఎందుకు
అంటే రెండు రోజులు కష్టండి నేను నాలుగు రోజులు పో కదండి ఆ పైసలు మా అమ్మకి ఇచ్చి చేయమ అంటే ఉంచుకోండి అమ్మా మీరు ఉండండి ఏసీ కిందని అ
దాచుకో దాచుకోవాలని లేదు ఆ ఏసీలు తెచ్చుకోవాలనే ఉందేమో
అవునండి మా ఇంట్లో ద ప పైస లాగవండి ఖర్చు అయిపోతాయి అందుకే ఎప్పటిదప్పుడు కొను కొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మేము మాకు ఏమైనా అయినా కూడా అవి అయితే ఉంటాయి కదా మాతోని
రెంటుకి ఇచ్చినాయా
మీ మీ మీరు తెలుసా అండి కూలర్ కొనుక్కుందాం అనుకుంటున్నాం సెకండ్ హ్యాండ్ మీకు తెలిసే మాకు చెప్తారా అండి
సెకండ్ హ్యాండ్లో చూడరాఅండి
అవునండిండి మా దగ్గర పైసలు ఇవ అని చెప్పిను కదండి మళ్ళా అనద్దండి కొత్త అని అంటే మా నా అమ్మ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ బా
మీరు ఏసీ లో పడుకొని వాళ్ళ కూలర్లా
ఏం కాదులేండి వాళ్ళు నా కోసం మర్జి అంటే ఉండగలుగుతార అన్నమాట నేనేమో శిలో ఉంటా వాళ్ళకి ఒకవో ఏదో ఒకటి
ఐసీలో పడికున్న కూలి కూలి కూలి ప్రజలు
ఆ మలి మాది ఎంత తెలుసా అండి గుడిసిల్లే అండి మాది ఒక అంతస్తు ఏ గాని గుడిసా
గుడిసె
అండి గుడిసెలు ఉన్నాయా అండి మీకు ఏమన్నా
ఉహు నేడు వందయి విడు సల గుడిసెలు ఉన్నాయి గుడిసెలు ఉన్నాయి ఎందుకు ఉండవు వంద ఉన్నాయి గుడిసెలో అగో రోజు ఒక గుడిసె లా ఉంటాం
అట్లా ఎట్లా అండి మీకు మా ఆయి అమ్ముకోవచ్చు కదండి నాకు పైసలు ఇస్తారా సగం అంటే వడ్డీ లె కాట్లా
వడ్డీల కేనా గుడిసె లా
గుడిసె అమ్మండి మా దగ్గర గుడిసె కి ఇరవై ఐదు లక్షలు అంటురండి
గుడిసె కు ఇరవై లక్షలా మీరు మీరు ఎక్కడ ఉంటారండి బంజారా తెలుస్ లో ఉంటార అంత రేటు ఉంది
హైదరాబాద్ లా మేము ఒకసారి చూసినాం అనమాట బంగ్లాల గాని మా అంత కాదులే మేము కొనే అంత రేంజ్ లో లేమ్ అనుకున్నాం ఇక
అ
మీరు కొనుక్కుంటే మాకు చెప్పండి తక్కువ రేట్ లో మేము కూడా కొనుక్కు
ఓకే అండి చూద్దామండి
ఇంకేంటి విశేషాలు మీరు ఏం చేస్తారు పొద్దున్ నుంచి చదుకోవడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా
లేవు అండి దాలకి తిరుగుతా అలా
ఇగ రోజు గాలికి తిరిగితే గాలి పడుతదండి మీకు గాలి సోకుతది
సోకుతే సోకనీయండి ఏం చేస్తాం
మీరు అందంగా రెడీ అయితారా అండి సోకులు అంటుర్రు
అందంగా
అంటే ఒక అంటే బయటికి గాలిపోతా అం టూరు కదా ఎవరైనా అమ్మాయిలు చూడాల అని వెళ్తున్నారా అని అడుగుతున్నాన అనమాట
లేదు అలా చల్లగా అది ఆస్వాదించడానికి వెళ్తున్నా
కాల అండి మీకు
అ
ఇంకేంటండి
ఏ అండి సరే
మధ్యాహ్నం ఆ సరే అండి మరి